హలో హై అండి బాన్నారా
బాన్నానండి మీరండి
బాగున్నావండి తిన్నారా
లేదండి తినాల ఇంకా డిన్నర్ టైం కాలేదు మాకు
అవునా ఏ టైంకి తింటారండి
మేం నైన్ నైన్ థర్టీ కి తింటమండి మీరు తిన్నారా
మక్క లే దండి చిన్నిగా తినాలి
ఏముండారండి డిన్నర్ కి
మా మమ్మీ ఆ అండి సాంబార్ విత్ బెండకాయి ఫ్రై
నైస్ కాంబినేషన్
వింకు ఇ వద్ద అంటే ఏమైనా గేమ్స్ ఆడారా అండి
లేైన్ నార్మల్గా క్రికెట్ చూసానండి
హు చైల్డ్హుడ్ గేమ్స్ ఏమన్నా ఆడా లైక్ అష్టా చమ్మా
అష్టా చమ్మా ఏం లేదు గాని నార్మల్ తొక్కుడు బిల్ల తెలుసా అండి
తొకుడు బిల్లా బిల్లం తొక్కాలా అండి
లేదండి నార్మల్ గా ఇట్లా ఒకటి ఫస్ట్ ఒక సర్కిల్ గీస్తారు తర్వాత టూ సర్కిల్స్ గీస్తారు మళ్ళీ ఒకటి గీస్తారు మళ్ళీ టూ సర్కిల్స్ గీస్తారు
ఎకండి సరిస్త అండి
ఆ
ఎందుకండి సర్కిల్స్ అండి
ఆడి గేమ్ అదే అండి సర్కిల్ కింద గీసి ఒక లేదండి ఆ లేమండి గీసి ఇప్పుడు ఒక్క సర్కిల్ అంటే మనం ఒకటే లెగ్ పైన ఉండాలి టూ సర్కిల్స్ ఉంటే టూ లెగ్స్ పెట్టాలి అలా
ఓహహో అవునా
ఫస్ట్ ఒక కాయిన్ ఒక బిల్లా తీసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ సర్కిల్ వేయాలి ఫస్ ఆ కాయిన్ ఆ బిల్ల ఏ సర్కిల్ ఉంటుందో మనం అది తోకదు అది తొకు
ఓ ఇట్ల కూడా ఉంటదా
అవునండి
నైస్ గేమ్ అండి మీరు నీలా బండ్ ఆడారా ఎప్పుడైనా
తెలిదుండి సేమ్ ఇది అని సేమే అనుకుంటా అండి
నమస్తే
నేను చెప్పిన తుకుడు బిల్లున్నా నువ్వు చెప్పిన గేమ్ ఉన్నా నువ్ను చెప్పిన గేమ్ండి సేమ్ ఆ అనుకుంటాండి
లే లే ఆట్లు ఉండదు డిఫరెంట్ ఐతే ఆ సరే
అదే గేమ్ ఎట్లా ఆడతార చెప్పరా
ఏం లేదండి ఆ భూమినీ నెలా అంటరు కదా బండని బండ అంట ఒక ఆ అంతే అండి నీలబండ ఒక దొంగ పంటలేసి ఇవ ఎవరైతే లాస్ట్ కి దొంగ అయితాడో అతన్ని ఇ ఇ కొంతమంది అంటే ఆయన చెప్తా ఉంటాడు అటు తిరిగి నీలన బండన అని చెప్తా ఉంటాడు సో అతను ఎవరినన్నా ఒక ఔట్ చేసేదాకా ఒకవేళ అతను బండ అన్నారు అనుకోండి మనం నేల మీద ఉండాలి అ ము ఎలా అన్నారు అనుకోని మనం బండ మీద ఉండాల
ఓకే ఓకే
అ చాలా ఫన్నీ గేమ్ మండి బాగుంటది
మీ ఫ్రెంస్ అట్లా ఎవరైనా అయినప్పుడు చేయండి చాలా మంది ఉంటే చాలా అమ
అదా అదా అదే ఓకే ఏమన్నా చెప్పండి
కే ఏమన్నా చెపలా ఏముందండి రొటీన్ లైఫ్ ఏది కేడల లెచ్నామా తిన్నమా పడుకున్నమ తెల్లరింధ రూటిన్ లైఫ్ అంటే రోజు మీరు యోగా ఎక్సర్సైజ్ అట్లాంటివి ఏమన్నా చేస్తారా అండీ
లేదండి మనం లేసేదే నైన్ థర్టీకి ఫ్రెష్ అప్ అయినమ్మా టిఫిన్ తిన్నామా పడు అదికే
మీక్కడ పం తిన్నామా పండుకున్నామా తెల్లరింధ ఆంథే గద రుటీన్ కాన్సెప్ట్ వడ్తనం అందరం ఏదన్న కొత్తగా ట్రై చేయ అకి తినడానికే బధకమ్ మా అమ్మ తినిపిస్తుంది అ అంటంట ఎక్సైస్లా ఎడి వర్కోట్ అవ్వవుండి
ఎందుకు మేర మనయో స్తున్నాలో అట్లాంటి ఏమన్నా ట్రై చేసారా
లెధ్ అండి
మరి ఇప్పుడ ఎట్లాంటి యోగాసన
లేదండి మనం లేజీ బాడీ
కమరాస్తనం తెలుస్తా అండి
అది తెలుసంది అది మన రెగలర్ ఆసన మన
అవునండి అట్లాంటప్పుడు యోగా తెలుసా అని ఎవరన్నా అడిగినప్పుడు తెలుసా అంత చె చెప్పండి ఎందుకంటే మీరు శవాసనం రోజు వేస్తారు పండుకునేటప్పుడు
ఓకే నెక్స్ట్ టైరు చెప్ప్పారు కండి నెక్స్ట్ టైమ్ మీలాగనే ఎవరని అడిగితే కాచ్చ తంగా చేప్తా
మార్చిపోకాండే
ఓకే అండి
మన్న బుక్స్ చదివారా అండి
మనం డే శవాసన ఇస్తాం అండి రోజు పొద్దునలు వేస్తే స్పెషల్ పై తినేసి మళ్ళీ పడుకో మళ్ళీ లేవడం మళ్ళీ ఇ తినేసి మళ్ళీ పడుకోవడం ఈవినింగ్ టై లో అలా బయటికి రావడం అంతేగాని ఈ బుక్స్ చదవడం మన వల్ల కాదండి
తిన్నామా పడుకుందా తెల్లారిందా అయిపోయి
ఆ అయిపోయి అంతే అండి మనం ఈ బుక్స్ చదవడం స్టోరీస్ వినడం అదంతా పెద్ద ప్రాసెస్
ఆ నేను చదివానండి ఒక బుక్
దాని పేరు ఒకటే చెప్పండి
పేరు వొచ్చేసి నా సావు నేను
రా సావుకు ఎందుకు
నా సావు నేను చస్తా నీకే
సచ్చేన ఈ బుక్ అండి నేను కూడా ఈ బుక్ పేరు విన్నాను చాలా సార్లు
ఆ బుక్ బాగుంటది కదా అండి చదవాల అన్నారు ఇప్పటి వరకు శభాష్ నం తిన్నామా పడుకుందా తెల్లారిందా ఇది కాకుండా
లేదండి ఆ బుక్ గురించి మీ విన్నాను నేను నేను చదవలే బట్ నాకు కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా ఇప్పుడు మీరు లాగా మీరు ఇప్పు మొన్న ఒక బుక్ చదివా అని చెప్పారు కదా అట్లా మా ఫ్రెండ్ ఒక టామ్ ఉంటది
ఆ ఓకే నా సావు నేను చస్తా ఆ
ఉ అనీ చెప్పేసి బాగుంటదిరా నువ్వు చదువు అని చెప్పేసి నాకు చ చేసింది బట్ నేను చదివేంత టైం లేదు నువ్వే చదివి వినిపి లేకపోతే షార్ట్తే ఎక్స్ప్లెయిన్ చేయ అని చెప్పను సచ్ ఏ నైస్ బుక్ అండి అది
షార్ట్కట్టే అదే యాక్చువల్ గా మీ ఫ్రెండ్ మీకు ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకుంట
కానీ సచ్ ఎ నైస్ బుక్ అంటే ఏ
రైటర్ అయితే అబ్బా వేరే లెవర్ లెవలండి ఆ బుక్ రాసినట్టుగా నాది కు తెలిసి అంత మంచి బుక్ నేనే రాయలేరండి అంతే ఇంకా అది
అంతే ఆ బుక్ నేమ్ ఏ చూడండి ఎంత బాగుందో
కదా నా అదే అనిపించింది అండి
వావ్
పెద్ద పెద్ద మంచి మంచి బుక్స్ చదవాలండి అట్లావి అప్పుడప్పుడు కాస్తన్నా కళా పోషణ ఉండాలి లేకపోతే బతకలేము
అవునండి ట్రై చేస్తామండి ఇప్పుడు
ఉ ట్రై చేయండి
ఇంకేంటండి ఏమన్నా ట్రిప్స్కి వెళ్ళారా
హుమ్ ట్రిప్స్ అంటే వెళ్ళానండి రాపిడే బుక్ చేసుకొని
రార్పిడో లో ట్రిప్స్ కూడా ఏస్తున్నారా అండి ఈ మధ్య
అంటే రాపిడో నేను కొట్టానండి దాన్ని ట్రిపర్ స్కూటీ మీద దాని ట్రిప్ అనే అంటారు కదా అండి
వావ్ నేను నార్మల్గా నేను ఆనేది నార్మల్ టూరిస్ట్ ప్లేసెస్ ట్రీప్ కెల్లార అని చెప్పేసి అంటున్నా
ఆవ్ అట్లా అడిగార
అవునండి
ఆ వెళ్ళానండి
ఎక్కడికి